హలో బాగున్నారండి
ఆ బాగుంనండి మీరు బాగున్నారా
అవునండి ఏం చేస్తున్నరు
ఏం లేదండి ఇప్పుడే కరుప్పన్ బోయొచ్చాను
తిన్నారా అన్నం
ఆ తిన్నామండి మీర్ తిన్నారా
ఆ తిన్నామండి ఊ అమ్ కర్రీ చ్ చికెన్
ఊహు
మీది
మాది చాపలా కూరా
ఉమ్ ఏం చేస్తారండీ ఇంకా మీరు రోజు
నేను మాది పల్లెటూరు కదాండి కరువు పనికి పోయిచ్చినామండి. ఇప్పుడే
ఊ
మీరేం చేస్తున్నారండి
మేము ఇంట్లోనే ఉంటామండి హౌస్ వైఫ్
ఊహు ఎండలు కొడతానాయా అండి మీకు
ఆ చ్చ చాలా అండి చాలా కొడుతున్నాయండి. కరువు పని టైమింగ్స్ ఎప్పుడండి.
కరువు పని టైమింగ్స్ అ టైము సమయ వేళలు తొమ్మిది గంటలకు పొద్దున మధ్యానం వన్ కి స్టార్ట్ ఇంటికి రావడం ఆ నుంచి ఈడికి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ పడుతదండి. అర్ధగంట పడుతద్
ఉహ్ ఓహ అవున
ఊమ్
ఇంకా చెప్పాలండి
పని కాడ ఎండ బాగొడతాంది ఉ వాటర్ జరిపోవడం లేదు. మంచి నీళ్ళు ఆ బోర్ దగ్గరే పోయి బోర్ దగ్గర వాటర్ పట్టుకొని వస్తానని
ఉ
బా మీరండి
మేము ఇంట్లోనే ఆ సిటీలో ఉంటామండి మీరు
మీక్ పిల్లలు పా స్కూల్కి వెల్లారం
ఆ వెళ్ళిందండి
హలో
చెప్పండి
ఉ వెళ్ళారండి మీ పిల్లలు వెళ్లారా ఏం చేస్తున్నారు మీ పిల్లలు
మా పిల్లలు ఇద్దరు స్కూల్ కి ఓ వెళ్ళారండి చిన్న బాబు మా ఊర్ల బడికి ఉన్న బ ఉళ్ళబడికే తోళ్తా
అవున అండి ఉ పాప స్కూల్కి వెళ్ళిందండి
స్క్ మీఒక పాపకి ఎండకి లంచ్ మీరు భట్కెళ్తార పాప ఇంటికి వస్తంద్
తీసుకు వెళ్ళాలండి బాక్స్ తీసుకెళ్ళి ఇచ్చేసివస్తాం ఉ మీరు పొద్దున్నే పెడతారా
ఆ మేము పొద్దున్నే వండి పండ్లకు పోతాం గదా ల వ లంచ్ బాక్సు బాబు తోటి పంపిస్తా.
హాఫ్డే స్కూల్ స్టార్ట్ అయినాయాండి
ఇంకా స్టార్ట్ కాలేదండి. పదో తరగతి వాళ్ళకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే విళక్ ఐతే ఒకప్పుడు స్కూల్ స్టార్ట్ అయితాయట్
ఉ అవునాన్నీ ఎండలు బానే కొడుతున్నయ్ ఇంకా స్టార్ట్ కాలేదా అండి
పండుగకి ఏం చేస్తారండి ఉగాదికి
ఉగాదికి పల్లెటూరికే వస్తామండి మేము నమ్మీ వాళ్ళ ఇంటికి
ఉ
ఉ ఉగాది పచ్చడా చేస్తామండి అప్పలు అవన్నీ చేస్తాము
ఏమేమి అప్పాలు చేస్తారండి.
గ్యారలు సకినా అచి పూసాలు అర్షలు చేస్తామండి.
మేము కూడా అన్ని రకాల అ అప్పాలు చేస్తాము మామిడి తోటకి వెళ్ళి మావిడాకు మామిడి కాయలు వేప పువ్వు
ఊహు
స్వచ్ఛమైనవి అన్నీ దొరుకుతాయండి తోటలో
సిటీలో ఉంటారా పల్లెటూరిలో ఉంటారా అండి మీరు
మేం పల్లటుర్లే
పల్లటూరెనా
ఉమ్ కొత్త బట్టలు తీసుకున్నారా
లేదండి ఇంకా తీసుకోలేదు తీసుకోవాలి మీరు
తీసుకోలేదండి మేమ్ కూడా తీసుకోవాలి మాక్ ఇడ తోర్రూర్ దగ్గర సిటీ
బానే ఉంటయా తోర్రులో
ఆ బానే ఉంటాయండి
ఉమ్ పిల్లలు ఏ టైముకి ఓస్తారు స్కూల్ నుండి
పిల్లలూ ఇంటికీ చిన్నబాబు ఫోరుకొస్తాడు పెద్ద బాబు ఫోర్ థర్టీకి అట్లా ఓస్తాడు
ఉహు ఓకే పాప ఫోర్ థర్టీకి ఓస్ ఫోర్ థర్టీకి వచ్చి ఆహా స్నాక్స్ తిని ట్యూషన్ పంపిస్తామండి
మా బాబు వాళ్ళు రాగానే కాళ్లు చే కడిగి స్నాక్స్ తిని గేమ్ లు ఆడుకుంటారు ఆ ఇంటి దగ్గరనే రా రాసుకుంటారు గేమ్స్ ఆడుకుంటా వన్ అవర్ అట్లా ఆడుకున్న తర్వాత హోంవర్క్ రాసుకుంట్రారు చాలా మంది పిల్లలు కూర్చొని ఆడుకుంటారు అట్నే హోంవర్క్ కూడా రాసుకుంట్రారు
పల్లెటూర్లో బాగుంటద్ కదా అండి ఈవెనింగ్ టైమ్
ఆ అవున్డి చాలా మంది పిల్లలు ఒస్తారు ఆడుకుంటారు రాసుకుంటురూ కలిసి ఉంటారు ఒగారింటికి ఒగర్ వెళ్తారు మీక్ అలా ఉంటుందా
మాకు అలా ఉండదండి మాకు పల్ సిటీలో మొత్తం ఎవరి ఇన్ వాళ్ళు డోర్ పెట్టుకొని కూర్చోవడమే ఇంగా పాప వచ్చిందంటే తీసుకొచ్చి ఇంట్లో డోర్ పెట్టుకని కూర్చొని ఎవరి పని వాళ్ళ చేసుకోవడమే అంతే అంతా అనిపియదండి సిటీలో పల్లెటూల్లోనే బాగుంటాయి
అవ్నండి ఇడ హోలీ గిట్ల అన్ని మంచిగా ఆడుకుంటారు కామయ్య ఆడతారు కోళలు ఆడ్
హు
మీకు అక్కడ అడరుకావచ్చు సిటీలా కనీసం ఈ పేర్లు కూడా తెలుసుకవచ్చు ఈ కామయ్య పండుగ కోలలా పండగ కూడా తెల్సో తేల్వదో పిల్లలకి
పిల్లలకు తెల్వద్ తక్కువ
మ్ ఇగా పల్లెటూరు కాబట్టి అన్ని రకాల ఆటల్ ఆడతారు
ఉ అవుననీ హోలీ మంచిగా అడిల్ల అండి
ఆడామండి
ఉ లేదండి మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం పిల్లల వరకి ఆడుకున్నారు మ్
సాయంత్రం అందరు ఇట్లా ఆరు బయట కూర్చుంటార్ మీరు
ఆ లేదండి కూచోరు ఎవరింట్లో వాళ్ళే ఉంటాం.
మేమైతే ఆరు బయట కూర్చుంటామ అండి సాయంత్రం ఆరైందంటే చిన్నవాళ్లు పెద్దలు అందరు కంపల్సరీ వన్ అవర్ ముచ్చట్లు ఆన్ని టైమ్ పాస్ అట్ల ఆ అవునండి స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన నీరు అన్ని రకాలయి దొరుకుతాయి. కూరగాయలు ఇట్ల
అవునండి ఈ సిటీలో అయితే ఏవైనా ప్రతిదీ కొన్కోవడమే ఉంటది కర్వెపాకుతో సహా గొనుకోవడమే ఉంటది పల్లెటూర్లోనైతే కరైపాకు ఊర్లల్లా ఉంటది కదా
మొక్క కళ్ళ కరివేపాకు బాగున్నయ్ కల్మాక్ అంటాం మీర కరెపాకంటరు సౌండ్ పొల్యూషన్ మీకు బాగుంటది, మాకు సౌండ్ పొల్యూషన్ ఉండదు ఏది ఉ ఉండదు నైట్ కూడా ప్రశాంతంగా పడుకోచ్చు
ఆ పల్లెటూరులో సైలెంట్ గా ఉంటది సిటీలో వెహికల్స్ సౌండ్ అవన్నీ టాయ్.
వాటర్ పోల్యూ వాటరు కాలుష్యమేనే
ఆ వాటర్ కాలుష్యమే అంత సౌండ్ పొల్యూషన్ మ్మ్ అన్ని కాలుష్యమే పల్లెటూర్లో అయితే ఉ స్వచ్ఛమైన గాలి నీరు
ఆ
ఇంకా చెప్పాలండింకా
ఉ మీకు వా పుచ్చకాయలు దొరుకుతాయా అండి
దొర్క దొర్క్తయండి సిటిలో
ఎండాకాలం సీజన్ కదా
ఆ ఎండాకాలం సీజన్ మాటర్ మామ్
చలువాని మేము ఇక్కడ పుచ్చకాయలు కొనుకోని తింటం తోట దగ్గరి పోయి
ఆ ఇక్కడ మాకు బండ్లల్లో వస్తే కొనడమే మేము అంతే మాకు ఇక్కడ తోటలుండవు కదా సిటీలో.
మాక ఫ్రెష్ గా తోట దగ్గర పోయి నచ్చిన కాయ గొన్ కొనస్తాం మీరేమో అట్లన్న ఉమ్
హ్ ఏదైన డాబ డబ్బు పెట్టి కొనుకోవాల్సిందె సిటీలో ఇగ ఫ్లవర్స్ కూడా కొన్కోడమే ఉంటంది
అవును
అన్ని కొన్నుకోవడమే ఇవ పల్లెటూర్లలో అన్ని దొరుకుతయి ఫ్రిగా కొంచెం ఉ పల్లెటూరులో మంచిగా అన్ని బాగుంటాయి ఫెసిలిటి
ఉమ్ అవునండి
ఇంకాండి చెప్పాలండి ఇంక ఎం చేస్తున్నారు వంట చేసార మరి ఏం కర్రి
చాపలోండి పోయాను
పులుసు పెట్టింద ఫ్రై ఆ
పులుసు కొన్ని వెట్టినా ఫ్రై కొన్ని చేసిన ఉ జామకాయలు కూడా దొరకవు కదా మీ మాకు జామ చెట్ జామ చెట్ చెట్లు ఇండ్లళ్లలో పెంచుతాం
ఊ జామ చెట్లు ములకాయలు కూడా కొనుక్కోవడమే అండి
ములికాయలు కూడ మాకు ఇంట్లోనే పండుతాయండి
ఊ మామిడి కాయలు, ములక్కాయలు కనుక్కో ఊ అక్కడే ఉండదండి సి లో వట్లు
హుమ్
సిటిలో ఏదైనా డబ్బు పెట్టి కొనుకోవాలి
అవును డబ్బులు లేంది మీరు ఏది కొనలే అది ఏమి తీసుకోలేరు మీ ఇక్కడ మాకేమో ఒకరికొగరు ఇచ్చుకుంటాం ఒకరికోగర్కి సహాయం చేసుకుంటాం
అవునండి
ఊ
ఊ పల్లెటూరే బాగుంటది మీరు అంటే ఇప్పుడు ఈ మధ్యల్నే ఎల్లిలా లేకపోతే అబుదే చిన్నప్ ప్ప నుంచి సిటీ పల్లెటూర్లనేేనా
ఆ న నూరు స ఇవొత్తుతే కట్టైతది ఫోను ఇది యాకిల్ కట్జేశిండు బొంగు రాజన్న జే త
హలో
హలో పది నిమి పది సెకండ్లు వుంది ఆ
కాలేదింక మాట్లాడు హలో
ఆ పొప్పడు పండ్లు దొరుకుతయ అండి మీకు పొప్పడు తోటలు ఇట్లా ఏమన్న ఉన్నయా
లేవండి అన్నీ ఊ కొనుకొవడమే డబ్బుల్ వెట్టిసిగో మీకూ దొరుకుతాయా అన్నీ
ఆ మా కొప్పడి తోటలు ఉన్నాయ్
అవునా అండి మా ఇంటి దగ్గర కొ ఊ పల్లెటూరులో అన్ని దొరుకుతాయి సిటీలోన దొరకవు
అడిగేది అన్నకు మాట్లాడింది పొద్దుందాక ఉంటయంట
సరే అండి మరి
రాజేనా చెప్